హలో
హలో హాయండి బాగున్నారా
ఆ బాగున్నారు మీరు బాగున్నారా
ఆ బాగున్నా నేను కూడా ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే పనైపోయిందిగా ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉన్నాను
అవునా ఏం కర్రీ
మాదా పప్పు మీది
మాది ఎగ్
అవునా
ఆహా ఇంకా లేదు తిన ఇప్పుడు ఎయిట్ అయితుంది కదా ఆ మెల్లగా తింటాం ఇంకా తింటారా మీరు ఎగ్ నాన్ వెజ్
ఆ అన్ని తింటాం కానీ ఇక సండే అయితే ఎక్కువ ఈగా కొన్ని డేస్ తినం ఇగ మధ్యలో
ఊహ్మ్
ఇట్లా పోయి నెస్డే సాటర్డే అట్లా తింటాంప్పుడైనా తింటాం కాని ఇంకా కొన్ని కొన్ని అంటే నే ఏం తినన్నాను మా ఇంట్లో తింటారు కొంతమంది
ఓహో జయిట్ ఫైమలీయా
జాయింట్ ఫ్యామిలీ ఏం లేదు గాని మేమే ఉంటాం ఇక మా ఫ్యామిలీ ఓన్లీ కొంచెం పెద్ద ఫ్యామిలీ మాది
అందుకనే జాయింటంటున్న ఆహా హలో విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఓ ఏంలేదు నం రెడీ అవుతున్న మన డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకునేటివి ఉన్నాయి అయితే
అవునా ఎందుకు మీరు చేసుకోరా
నాకు లేదండి మెషిను
లేదా కానీ ఈ జనరేషన్ లో అందరికి వస్తుది కదా అండి కంపల్సరీ పెట్టుకోవాలి మిషన్ ఇంక బయటికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయిించుకోవడం అంటే ఆ రేట్ల మనం కొనే బట్టల కే అసలు
అవునుగాని మాకు అసలు ఇంట్లో మిష నే లేదండి
అవునా మిషన్ లేదా అంటే మీరు నేర్చుకోలేదా కొనలేదా
ఉ చిన్నప్పటి నుండి రాదు మీకు వచ్చా
ఆనకొచ్చండి నేనే స్టిచ్చింగ్ చేస్తాను
అవునా మగ్గం కూడా వచ్చా
ఆ మగ్గం అంటే ఇం నాకేమ్ రాదు ఇట్లా మనుచుల్లను వేట్టుకున్నానండి షాప్ ఉంది చిన్న బోటిక్ లాగ ఉంది నాకు అట్లా పేట్
అదీ ఏయావ్ ఉన్ అంటే మీకు బిజినెస్ లాగానా
ఆ అంటే ఇప్పుడు ఈ మధ్యల్నే స్టార్ట్ జేశిన అండి చిన్నగా బిజినెస్ ఇట్లా ఇగ చ్ ఏదో ఒకట్ చెయ్యాలి కదండి ఇగ ఖాళీగా లేకుండా
ఆహా ఏమనా బ్యాగ్రౌండ్ నాయిస్ ఇనిపిస్తుంద నాది
కొంచమ్ లైట్ గా ఏదో విన్పిస్తునట
ఔనా
ఆ ఇప్పుడు ఓకేనే బానే ఉందండి
ఆహా ఐతే మ్య వర్కర్స్ ని బెట్టుకున్నారా మీరు
అంటే ఇగ ఇవైతే స్టిచ్చింగ్ చేయగల్ గానీ ఇట్లా మగ్గం వర్క్ అవి అంటే రావు కదా మనక్ క్ అంటే నేర్చుకుంటే వస్తే గావచ్చు గనీ అంతే ఇగా పెట్టుకున్నా నిమ్ క అంత అవి ఈ మిషన్ గుట్టు సరికే బాగా ఇదైపోతుంది నాకు
ఔనా ఫస్ట్ నుండి ఇవి అల్లికలు కుట్లు అంటే ఉక్స్ వేయడమ్ ఇవి కొన్ని కొన్ని నేర్చుకుంటూ వెళ్ళిరా అంటే మీరు ఎక్కడైనా ట్రేనింగ్ దిసుకున్నర
ఆ ఔనండి ఇట్లా ఉంటే ఫ్రీగా నేర్పించడానికి వచ్చారు మా మా సైడ్ అన్నట్టు ఊ అందరికి ఇట్లా బ్యూటీషన్ ఉన్ను ఇట్లా మిషన్ నేర్పిస్తాం అని వోస్తే ఇగామ్ ఫై హండ్రెడ్ అట్లా కట్టమన్నారు ఫస్టు కొన్ని అట్ట కట్టి నేర్చుకున్నామ్
ఫ్రాడెమ్ కాదు గదా
ఫ్రాడో ఏంటో దేలీద్ గని ఇంక సగం నేర్చుకునంక ఇగ అది ఎందుకో బంజేసిండ్రు అంటే అది గౌర్నమెంట్ తరఫునేగానీ మరి ఎమ్ మంద్ తెలిదు గాని సగం నేర్చుకున్నాక అది బంద్ ఐపేయింది ఇగ మళ్ళీ ఎట్లా కొన్ని కొన్ని మనకు కుట్లు అల్లికలు ఇట్లా మిషన్లా సూదులు ఎట్లా వేట్టాలి దారం ఎట్లా వేట్టాలి అవి ఎవో ఇట్లా పాట్స్ అన్ని ఎట్లా మనం యూజ్ చేయాలని కొన్ని కొన్ని నేర్చుకున్నాం గావాట్టి ఇప్పుడు యూట్యూబ్ ల ఎట్లోన్ టై కదా అన్ని వీడియోస్ గానీ యూటూబ్ ల జూసి నేర్చుకున్నా ఇంకా మిగితాయ్
ఆహా మీకు ఆ మరి వాళ్ళు రిటర్న్ మనీ ఇచ్చిరా సర్టిఫికేట్ ఏమన్నా
లేదు అదే సర్టిఫికేట్ అవన్నీ ప్రొవైడ్ జేస్తా అన్ జేప్పిండ్రు కానీ అది మరి దానికి క్యాన్సల్ ఐపేయిందిో అది స్కీము మరి ఏమైపైయిందో దేలీదు గాని మర్ ద్దని ఇట్లా స్టాప్ చేసి ఏళ్ళిపేయింది ఇంకా
ఔనా ఇగ దా అక్కడ్ నుండి కొన్ని నేర్చుకూనంక ఇంగ సపరేట్ గా షాప్ బెట్టిరా
ఉమ్ ఔనిగ నేన్ గూడా కొన్ని అంటే యూట్యూబ్ ల దాంట్లో దింట్లో జూస్ మళ్ళా ముందు ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ జేస్నా అట్లా మా మమ్మీ వాలైయ్ నాయి అట్లా కుట్టుకోని ఇట్ల పాత బట్టల్ ఉంటాయ్ గదా దాని మీద పేపర్స్ మీద కొచకొచమ్ అట్లా ట్రై జెసి కొంచెం పర్ ఫెక్ట్ హిం ది అన్ పించ్ నంక్ ఇట్లా చిన్న బొటిక్ లాగా ఈ మధ్యనే వేట్టుకున్నాను బొటిక్ లాగా ఫస్ట్ ఇగ కొన్ని కొన్ని నార్మల్ డ్రెస్సెసు స్టిచేయడం నార్మల్ బ్లౌజ్లు
గిరాయిక్ ఐతుందా మరి
ఆ ఇగ మామూలుగా ఇప్పుడు ఐతది ఇగ ఇప్పుడు ఇట్ల పెళ్లి సీజన్స్ స్టార్ట్ ఐతది కదా ఇగ బాఉంటది ఇగ
ఔనా అంటే పెడతద అన్ రాస్తే ఫులోస్తాయ్ లేకపోతే కొంజమ్ తక్కువోస్తాయేమో
కైనా ఇంట్లో ఫంక్షన్ కి దేనికైనా కూడ ఇప్పుడు సారీస్స్ కొనడం అన్ని చే మ్యాండిటేటర్ కాబట్టి ఇట్లా వస్తేనే ఉంటాయి ఇక నార్మల్ బ్లౌజ లాన్నా
టై కదా
అవును ఇక నార్మల్ గా అయినా ఏదో ఒకటి వస్తనే ఉంటే ఇక అంటే ఖాళీ అంటూ ఏం ఉండం కానీ ఇక ఎక్కువ తక్కువ అన్నట్టుగా
నిజమే మాకు నార్మల్ గా ఇ టాప్స్ కొ న్నా కూడా వాటికి ఇ మనం బక్కగా లావుగా ఉంటాం కదా స్టిచ్చింగ్ అయినా ఏపిద్దామన్నా కూడా మాకు మా అంటే మా గల్లీలో ఉన్నారు కానీ వాళ్ళు నార్మల్ స్టర్చింగ్ చేయరు అంటే కుట్టుటిస్తారు అంటే జాకెటసు ఇట్లా అవ్వని కుడతారు గానీ ఇట్లా స్టిచ్చింగ్ చేయ్యారు అన్నట్టు అయితే చిన్న టాప్స్ కొన్నా కూడా ఇక మేము బజార్కి వెళ్ళాల్సొతది
ఆహా అంటే ఇప్పుడు మనం మే మెటీరియల్ తీసుకొని క్లాత్ తీసుకొని కుట్టడం వేరు కదా ఇప్పుడు రెడీమేడ్ గా ఉన్నాయి కుట్టడం అందరికి రాదు అవిసెట్ చేయడం డ్రెస్ని అందుకే ఇక కొంతమంది కొంతమందే ఉంటారు కాబట్టి ఇక కొంచెం ఎక్కువ మనీ తీసుకుంటారు ఇక
ఆహా ఈ కుుట్టే వాళ్ళు వేరే ఉంటారు
ఆ అవునండి
ఇక వాళ్ళకి ఊకే పోయి ఇచ్చుడు ఇక వాళ్ళు మళ్ళా ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నారు ఒక్కొకల్ టాప్కి సిక్స్ టి సేవేంటీ అట్లా తీసుకుంటున్నారు
అంత బాగా తీసుకుంటారా మేము ఇక్కడ అయితే థర్టీనేే తీసుకుంటాం అండి
ఇంకా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయ అనుకోండి వాటికైతే కింద ఉంటది కదా గేరు ఆ గేర్ని ఎస్డ్ చేయడం అంటే ఇప్పుడు పెద్ద లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి మన మేము పొట్టికుంటాం గేర్ ని కూడా కరెక్ట్ మన లెంత్ కి ఫిట్ చేయడం అంటే వన్ ట్వంటీ తీసుకుంటున్నారు
ఆట ఈగ వాళ్ళ కట్టింగ్ని బట్ ట్ంటది కదా వాళ్ళు అంతా కటింగ్ ఇట్లా చేేస్తారు మళ్ళీ దాన్ని ఇట్లా ఏమంటారు కింద గేర్ ఎట్లు ఉందో అట్లా మళ్ సెట్ చేయాలంటే టైమ్ట్డుతాదిదా ఇక అట్లగా అది వాళ్ళు అట్లా బిజినెస్ గా చేసుకుంటునరానట్టు
ఇంకా ఏంటంటే నాకు పోవడానికి కూడా ఆ వెహికల్ లేదు కాబట్టి ఆటో అవి ఉంటది కాబట్టి ఆ మనీ ఎక్కువ ఐతాయి
వెహకిల్ మీద కూడా వెళ్ళడానికి వేరే మనీ అయితే అయితే ఇంకా వీటికి కూడా వేరేమనా అయితే
అవున ఎందుకు మీకు వెహికల్ లేదా
నాకని కాదు లేని వాళ్ళ గురించి చెప్తున్నా
అది కూడా కరక్ట్ అద ఈ అయితేయి అన్న ఇప్పుడుగా మనం మనకు అది ఇంపార్టెంట్ కాబట్టి చేయించుకోవాలి కదా ఇక మనీ కోసం చూసుకుంటుంటే ఎట్లా అయి
అవునండి అవును కరెక్టే కానీ అమ్మాయిలు అన్నప్పుడు ఇగో చిన్న చి చిన్న ఆర్లికల అయినా కూడా కుట్ల అయినా కూడా ఆ నార్మల్ గా నేర్చుకొని ఉంటే ఎప్పుడైనా ఫ్యూచర్ లో అయినా యూజ్ అవుతుంది ఎప్పుడు బయటికి ఊరికే వెళ్ళలేం కదా
ఉమ్ అవును ఇగ నేర్చుకోవాలి ఇగ కంపల్సరీ
ఉహూ
కానీ ఇప్పుడ ఇట్లా ఇప్పుడు అవి నేర్చుకోవడం వల్లనే కద ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బోటిక్ బోటిక్ బోటిక్ కాని మొత్తం అందరు అవే పెట్టేస్తుండ్రు అసలు మగ్గం వర్కు అని బ్లౌజ్ లని
ఈ బొటిక్స్ కి ఈ బ్యూటీ పార్లర్ కి ఈ ఫోటోగ్రాఫర్స్ కి ఈ మూడింటికైతే వేరే లెవెల్ మనీ వస్తాయండి.
అవునవును
బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ అయినా నేర్చ్ నేర్చుకోవాలె ఈవెంట్ నేర్చుకోవాలె ఫోటోగ్రఫీ ఐన నేర్చుకోవాలె మ్యారజ్ సీజన్లో లక్షల లక్షలు వస్తయ్ అసలు
ఉమ్ అంటె వాళ్ళకు కూడ సీజన్ ని బట్టి అస్తయి కద అంటే ఓ వట్టి టైం లో కూడ వస్తాయ్ కావచ్చు కాని ఆ సీజన్ లో అయితే అంటే ఇట్ల ఏమన్న ఉన్నప్పుడు అయితే బాగ వస్తయ్ వాళ్ళలకు
అ ఖాళీగ ఉండి ఉండి ఇల ఒక్కసారే ఫుల్ అస్తయి అన్నట్టు
ఉమ్ అవును అంటే ఇగ మన ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు అవి ఇవి అన్ అంటే ఇట్లా వన్ మంత్ వచ్చే వరకు ఇట్ల సాలరి ఒస్తుది ఏమన్న అస్తదని చూసుక్ కుంటుండాలి అవి కూడ వన్ వీక్ కాకముందే అయిపోతాయి కాని ఇట్లాంటి వాళ్ళక్ అట్లే ఏమి ఉండదు వాళ్ళు ఎప్పుడు పని చేస్తే అప్పుడే మనీ వస్తయి
అట్ల ఒస్తే బానే ఉంటది గని లేని టైమ్ లో అయితే మొత్తం ఇగ ఆ బాగ కష్టం అయితది కద
ఉమ్ అది కూడ నిజమే గని ఇంకా అచ్చిన మని యే మొత్తం ఒకటె సారి యూజ్ చేయరు కద వాళ్ళు గుడ
అ
ఇక మెయింటైన్ చేస్తరు అట్ల ఇగ అంటే ఫస్ట్ అంటె స్టార్టింగ్ లో కొత్తగ బిజినెస్ స్టాట్ చేసుడు కొంచం కష్టం అనిపిస్తది గని ఇగ కొంచెం అలవాటు అయిపోయినంక ఏం కాదు లేండి
ఉమ్మ్ అవును స్టార్టింగ్ ఎ ఇల ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కొంచెం భయం అయితది మరి ఎట్ల సాగుతుది బిజినెస్ అన్నట్టు
ఉమ్
ఇగ తర్వాత తర్వాత ఏం కాదు
అవునండి ఉంది కనీ ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలండి ఖచ్చితంగ
అవును అది కూడ కరెక్టే మీకు ముగ్గులు ఒచ్చా మరి
ఆ ముగ్గులు ఒచ్చండి ఇట్ల అంటే డిజైన్స్ లాగ ఇట్లాంటి వచ్చు కాని ఇట్లా ఇప్పుడు తిప్పుడు ముగ్గులు ఇట్ల ఏస్తరు కద చు అలాంటివి రావండి కోలం ముగ్గులు అలాంటి రావండి కోలమ్ ముగ్గులు నాకు
నాకు అన్నీ చుక్కల ముగ్గులే ఒచ్చు డిజైన్స్ అనే రావు
అంటే చుక్కలతోనే వేసే డిజైన్స్ ముగ్గులు కూడ వచ్చు కానీ ఇట్ల తిప్పుతరు కద పాతకాలం వేసినట్టు అన్నీ ఇట్ల గోడల మీద అవి వేసి ఉంచేవాళ్ళు కద
గోడల మీద గానీ డ్రెస్సెస్సు ఇగ దాని మెహిందీ లే గాని అవే ట్రెండ్ అయితున్నయి చుక్కల ముగ్గులు పాతకాల పు
అవును ట్రెండ్ అవుతున్నాయి గానీ. అది నాకు కన్ఫ్యూజ్ అయితే అది ఎంత నేర్చుకున్న రాదు ఒకవేళ వచ్చినా కూడా చూసిన. అప్పుడే కాసేపైన తర్వాత రాదు మర్చిపోతాను నేను.
ఇప్పుడు గోడల మీద బ్రౌన్ కలర్ అట్లా వేసి వైట్ పెయింట్ తో. తో వేస్తున్నారు.
అవునవును ఇప్పుడు అదే మొత్తం నడుస్తుంది ఇప్పుడు బ్లౌజ్ మాకు కూడా అవే వస్తున్నాయి.
అవునా మీకు.
ఆహ్ వస్తున్నాయి అట్లాంటి అంటే అట్లాంటి ముగ్గులతోటి ఇట్లా ఏమంటారు. దేవుడి మందిరాలు. ఇప్పుడు గుడిలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి అలాంటివి ఇట్లా ముగ్గులు వేసుకోవడం మొత్తం. మొత్తం ఇప్పుడు అదే అంటే మగ్గం వర్క్ అంటే ఎక్కువ ఉంటది దీనికి కాస్ట్ ఉండదు ఏముండదు. దానికి కూడా సింపుల్ ఉంటది ఎక్కువ కాస్ట్ తీసుకోరు అన్నట్టు.
డిజైనర్ కూడా ఉంటదంట కదా.
ఆహ్ అవును కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది అండి.
అది ఎట్లా చేస్తది కంప్యూటరే చేస్తదా మీరు చేస్తారా.
అంటే మనం ఆహ్ మనకు అదేంటి ఆ మిషన్ ఉంటది కదా మిషన్ లో మనం అటుప. కస్టమర్ ఏ డిజైన్ సెలెక్ట్ చేస్తారో. ఏ డిజైన్ ఆహ్ డిజైన్ పెట్టి దాని కంప్యూటర్. అంటే అక్కడ ఉంటాయి మనకు సజెషన్స్. అది ప్రెస్ చేసేసరికి మనం క్లాత్ కింద పెట్టేసరికి అది మొత్తం వేసేస్తది. త్రేడ్డు వర్కు ఆహ్ ఏ. ఆహ్ రియల్ కాకపోతే ఇంకేందండి చూడండి ఒకసారి వెళ్ళి మీరు దగ్గరలో ఏమన్నా ఉంటే.
సరే అండి నేను గూగుల్ లో ఒక సారి సర్
ఆహ్ చెయ్యడండి బాయ్. ఆహ్.